హలో
హల్లో
లో
వినిపిస్సుందా
ఆ ఇప్పుడు ఇనిపిస్తుంది
ఉన్నావా అసలు
ఉన్నా ఉన్నా
ఏ ఓ ఓత్తమ్ బిజి బిజి బిజ్ మ్మ్
అయ్యో బిజీ అంటే రోజు కుండే పందెం రెయ్య రైగో ఫోన్ ఎక్కువ అంత చూడడం ఉండదుగా అట్లా బిజి బిజి అయితే
ఉహు చిన్నవార నేను ఏం బిజీ లేను ఇంటి కైదస ఫోన్ వాడా
ఆహా
మాకైనా గర్తు నా ఇ రోజ ఇకు కింద నా పెట్టిన వచ్చిన
అమ్మ అప్పటి నుంచి నిన్న వచ్చినావా
ఆ నిన్న అదు ఇప్పుడు వచ్చినాయి తెలుసా బర్త్డే రోజు బయల్దేరు ఉమ్ న ఆడకి
ఆహా
లాస్ట్ సాటర్డే
బర్త్డే కూడా మంచిగా సెలబ్రేట్ చేసినట్టున్నవ్
ఆడ అయినా ఇడ ఐనా బర్త్డే
వచ్చిరాా మీ మమ్మీ వాళ్ళ ఆడకి
వచ్చి ర్
అంటే మీ అక్క సింగిల్గా ఉంటదా అక్కడ రూమ్ తీసుకొని ఫ్రెండ్స్ తోని ఉంటదా హ నువ్వు ఇక ఖాళీగానే ఉంటున్నవేం
ఔ ఖాళీ ఎ
తిన్నవా మరి
ఏం చేస్తా నువ్వు అంటే బిజీ పర్సన్ వచ్చి
ఏం లేదు లే
చెప్పు తిన్నవా
తిన్నా నువ్ తిన్నవా
ఇంకా రంలేమని
ఏం కర్రి
మాది ఫిషు
ఓహో సండే స్పెషల్ కదా
అంటే నైట్ వండి ను నైట్ వడితే పొద్దున టేస్ట్ మంచిగా అయితది ఆ పలుసు సారు అట్లాని నయిట్ తెచ్చి నైటె వండి పెట్టింది
ఉ
ఇప్పుడు తింటాం మీగా అన్నమయింది
అ అంతే ఇంక మళ్ళీ ఇప్పుడు ఏమంటారు ఫిష్ అనా లేకపోతే ఇంకేమనా కర్రీయా
పిషే పప్పు ఉ మ పిషన్ అది పప్పు చేసుకుంది ఆమ్లెట్ ఎస్కొని తింటారు
ఎవరి మీ మమ్మీ దీనాద
మ న పచ్చ ఎప్పుడు తిన చిన్నప్పడు మే మే చిన్న ఉన్నప్పుడు నుంచ మా అమ్మీ తినంగానేలే
అంటే ఇంకా ఉండి వండితే మిర్చి తింటరెమో
వండితే తింటను
నువు చేస్నావ మరి ఎప్పుడైనా ఫిష్
కర్రయా
కర్రీ అయినా పుస్ అయినా
ఏదే చైల్డ్ నేను నాకు ఏదు రాధసలు సక్క ఆనం వంట కాదు
నిజంగా అంటన్నావా
నిజంగా ఇంకా అడుగు మా మమ్మీని మా మమ్మీ అన్నం పొంగుతుంటేవి నేను మూతది తెలుసా పొంగుతుందను చెప్తా పోయి
వా మ మొత్తం పొంగి పోయినాంక
ఆ
ఇంకా నేనే ఏమనుకున్నాను నువ్వు కూడా చేసవేం మోన్మది గోకర్కాయ
ఆహ
హ
స్పెషల్ రాబరు ఇంటికి వద్దాం అనుక
సండే స్పెషల్స్ ఏమ్ ఉ ఎందుకుంటే రేపు మండేగా కదా మేము నాన్ వెజ్ తినము ఇంకా తెచ్చుకుంటే మాేచ్చి చూసే
ఆహా
ఇం ఏమంట న ఫిష్ అయింది తినమ్మా ఇంట్లా ఎ అంటే మావోలు తింటారు కానీ నేను దినను
ఉమ్ మన ఎవరిదివేలా ఉంటా
అంటే నేను తినను మావోలు తింటారు కానీ ఇంగ అదే స్మెల్ ఎక్కువ వస్తదిగా అది
అవును కౌస్ వాస్ ఉమ్ వంటినంక అట్లేమీ కాదు గద
అ ఏమో నాకు నాకైతే ఏమంటారు మొత్తం స్మెల్ వస్తది అని చెప్పేసి దాని స్మెల్కే తిన బుద్ధి కాదు
ఉమ్ హు
మళ్ళా ఏమంటారు అది వండాలంటే కూడా పెద్ద ప్రాసెస్
అవును ప్రాసెస్ పెద్ద ఉంటది
ఉమ్ దానిలో చికెన్ మటన్ తెచ్చుకునేది బెటర్
ఉమ్
కానీ చికెన్ కూడా స్మెలోస్తుంది అనుకో మట టన్ తోని కంపేర్ చేస్తే
అవును
చికెన్ కూడా స్మెల్ వస్తది
స్మెల్ వస్తుంది అన్ని స్మెల్ వస్తా ఎట్లా
అది తిన ఇగ తినాలా అంత స్మెల్ ఏం రాదు తినాలి అనిపిస్తంది ఎట్లానున్నా తింటాడు
ఉమ్ హు ఏమి ఇష్టం అసలు నీకు
నాకైతే నేను నేను తినేది ఈ నాన్ వెజ్ లో అయితే చికెన్ మటన్ తప్ప ఎగ్స్ అంతే ఇంకా ఓక్కటి కూడా ఎక్స్ట్రా తిన
అమ్మా
ఇంగా అంటే మేము మా ఇంట్లో ఎక్కువ తిన్నాం అనమాట లైక్ తలకాయ అవన్నీ ఉంటాయి క బోటి అవన్నీ తినము అట్లా ఇంగా అవ ఏం అలవట్లేవు జస్ట్ చికెన్ మటన్ అంతే హలో ఇనిపిస్తలేదా
ఆ ఇప్పుడు ఇనిపించింది చెప్పు
ఉమ్ అంటే మా ఇంట్లో ఎక్కువ మేము ఏం వండుకోము తలకాయ బోటీ ఉంటాయి గా అవన్నీ
ఆ
అవి మా ఇంట్లో వండుకోము మేము అందుకే ఇక అవి ఏం తినబుద్ది కాదు జస్ట్ చికెన్ మటన్ ఫిష్ అయితే వండినా కూడా తిన నేను దాని స్మెల్ ఎకి పడదు
ఉమ్ హు నేను అన్ని తిన్ టా వండి పేడుతే వండి పేడుతే అన్నీ తింటా
ను మాత్రం ఉండవు
నేను ఉండ నేను ఉండితే నేనే తినా ఇక మా వాళ్ళు ఏం తింటారు ఆ ఉమ్ గుర ఎష్టాయితు మల్ళా
కాల్
అ మ్యాగీ ఆ వస్తది వస్తది వస్తది
అంకులా నువ్ వయమంటే ఏవి రావంటే మ్యాగీ అనుకున్న మ్యాగేసిన కరెక్ట్
క్య ఏం బిజీ బిజీ
ని వాయిస్ సిగ్నల్స్ లేవా చల సారిగ్గా
సాలే
హలో ఆ ఇప్పుడు ను చ హాయ్ గట్టిగా వినిపించింది. ఇప్పటి దాకా ఇనిపియ్యలేదు.
అది కరెంట్ పోయింది. వైఫై ఆఫ్ అయిపోయింది.
అరే, అవును వైఫ్ అన్నావ్ కదా ను ఉ
నెట్ ఆన్ చేసిన నీ నెట్ ఎక్కువ యూజ్ అయ్యా, ఎయిర్టెల్ కి మాకు సిగ్నల్ కూడా ఉండది. అందుకే అట్లా వస్తున్నట్టుంది.
అవును, ఎయిర్టెల్కి నిజంగానే కొంచెం వెదర్ చేంజ్ అయిందనుకో సిగ్నల్స్ అసలు ఉండనే ఉండవు.
సరే లే అసలు ఉండదు. ఎక్కువ
మీ ఇంట్లో ఎయిర్టెల్ యూజర్సేనా మొత్తము.
అందరా అదే మా అన్న ఒక్కడే జియో, మా అన్నది జియో. అందరిదీ ఎయిర్టెల్ మాది మామ్మీ ఐడియా ఉంటే కూడా ఎయిర్ యిర్టెల్ కి మార్చేసిర్రు.
సేమ్ మాది కూడా ఐ జియో ఉంటే ఎయిర్టెల్ కి చేంజ్ చేసిన కానీ నా సిమ్ డైరెక్ట్ జియోనే తీసుకున్నా.
ఆ అదే బెస్ట్ జియో ఏడికిపోయిన వస్తేది అమ్మా కరెంట్ వచ్చ
మా ఎండాలు మస్తుపోతున్నాయి. కరెంట్ట్లెక్ తప్పతంతే ఇగా
ఏ ఈ రోజు మా ఇంట్లో మస్తు గాలుస్తుంది. మా సైడు
అంటే మీంటి మీంటి పక్కల ఏమన్నా చెట్లు ఉంటాయా పెద్దవి
మస్సు చెట్లు మా ఇంటి కాడ ఎండా ఎక్కువ అసలు ఎక్కువ ఎండానే కొ మా ఇంట్లో ఎప్పుడు సల్లగా ఉంటది.
ఆ ఇంక ఈ ఎడాకాలంలో సల్ల ఉంటే ఇంకో మంచి ఉం
ఆ
ఇంకా నైట్ టైమ్ లో కరెంట్ పోవాలే చూసుకో ఇగ
ఆ మేము రోజు పైన వండుకుం టం
ఇక్క మంచింగా అ ని అందుకొకుంటే
పైన గాలి అస్తుందిగా గాలి వచ్చి రాకుడా చల్ల ఉంటాది
ఇంటి చూటు పక్కాల చే ఎట్లుంటాయి అంటున్నావుగా ఎక్కువ
కానే ఉంటాయి మేమే చెట్లు పెట్టినాం మస్తు చెట్లు
ఉహ కానీ ఎంతైనా చెట్లు ఉన్నది మంచి చ బెస్ట్ కనీ చాలేమంటారు వా వర్ష కాలం మే చలికాలం మైన ఘోరంగా చలివేడ స
వ
చెప్పలేేనంతా
ఉ
ఏం చేస్తున్నారు మరి మీ వాళ్ళందరూ
చెప్పు ఇంకా
చెప్పాలి మీ వాళ్ళు ఏం చేస్తారు అందరుూ
మా డాడీ ఇప్పుడే వచ్చా ఇక్కడ కూసున్నాడు
హహ కోన్ మాట్లాడ్ ంద
ఎవరితో అంటే జూపిచ్చనా
ఆహా
మా మమ్మీ ఏమో ఏ నేను జూడ నాకు క్రికెట్ గురించి కొంచెం కూడా తెలవది
అసలు నాకు కూడా క్రికెట్ గురించి తెలవదు కానీ ఎందుకో మా చెల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే జస్ట్ ఇట్లా కొంచెం ఇంకా చెప్తారు కదా అట్లా ఇట్లా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంటికి వచ్చి క్రికెట్ పెట్టింది మొన్న సుక జస్ట్ తెస్తారే ఆసిేది ఫస్ట్ మ్యాచ్ చూసిన నాకు క్రికెట్ గురించే తెలియదు కానీ ఎందుకో చూ ఏ గేమ్ అయినా ఏమంటారు మనకు తెలియకుండా చూసే కొంచెంమంది అర్థం అవుతుందిగా నేను కూడా ఇంకా ఫస్ట్ మ్యాచ్ చూసా ఏం అంటారు కీ క్రికెట్ పిచ్చి పట్టేసింది నాకు కూడా
అవును ఇంకా గింది చూసి చూడాలి తెలుసా మ్యాచ్ లు ఏం అర్ధం కాదు మనకు మన తయచ్చ జంట రూసి అ ఉంటది కదా ఇంకొకటి
ఒకప్పుడు నేను కూడా నీలాగానే ఏం క్రికెట్ నాకు తెలవనే తెలియదు అర్థం అవుతనే అని అంటే ఇంకా మా ఇంట్లో మేము పెట్టుకోం కదా చూస్తే కబడ్డీ
అయితే అందరం చూస్తాం ఇంట్ల
అట్లా ఇంకా తెలువదు లే ఏం చూసాం అనుకున్నగాని నా చెల్లలు ఊకే బాగా చిన్నచేల్లలు ఇంట్రెస్ట్ పెట్టి చూస్తున్నది గామే పిచ్చి నాకు వట్టింది ఈ రోజు మ్యాచ్ ఉన్నడ్ ఇప్పుడు లాస్ట్ ఇది గిఫ్ట్ ఇది
అవును పొదుప్ చూవు స్టోరీలు అందరు మొన్న ఏదో ఓడిపోయింది కదా మొన్నటిది అందరు శారీ వెట్టిర్రు.
అది ఆర్ ఆర్ వర్సెస్ జీటి ఉండే ఆర్ ఆర్ ల ఒకళ్లు వైబ్ బలే ఉండే ఆడు మంచిగా సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఆడు
ఆ
మస్తు బ్యాటింగ్ వేస్తుండు పాపం వంది సెంచరీ కాకముందుకే అవుట్ అయిపోఇండు అయితే వాని కోసమే పెట్టినట్టుర్రు కానీ ఎంతైనా రు ఏమంతే వాళ్ళ టీమ్ లో మొత్తంల వాడు ఒక్కడు ఫస్ట్ లోనే అవుట్ అయ్యుంటే మాత్రం ఆ టీమ్ ఎస్ఆర్ఎస్న్ కూడా ఓడిపోతుండే
ఉ
ఒక్క నేఫర్సే ఉంటాయి ఆ టీమ్ ల వైభవ గాంధి ఎంతైనా ఏ గేమ్ లో అయినా సరే ఒక్కరు ఎఫెక్ట్స్ ఉంటే గేమ్ విన్ ఐతారు
టీమ్ అంత ఉండాలి ఒక్కరిది ఉండొద్దు
కనీసం ఒక టూ త్రీ మెంబర్స్ ఉన్నా కూడా ఓకే ఉంది కానీ ఈ వయ బాబు గారు ఎక్కువ ఒక నైటి సిక్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ బాల్స్ తోని నైటి సిక్స్ చేసేసిండు కో నైటి సిక్స్ సైన్ చేసింది కానీ న మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఇచ్చింది అనుకో బట్ ఈ నైన్ పదాలు
ఉ
అది పాపం మస్తు ఫీల్ అవుతుంది అంటే వాడు అంత ఆడిన కూడా సాటిస్ఫాక్షన్ ఏ లేదు
సరే మరి
ఉ సరే
అ